సేపురీ
అవును
ఇగ రాలే
వచ్చింది నాకు జాయినింగ్ అని కాదు
ఆ
పొడుపు కతలడగనా నిన్ని
అడుగు
ఆ
అవున్ మీరే మాట్లాడతారా?
ఆ
నువ్వు, విలేక, షైనీ వాళ్ళంతా
సాడుకుంటాం
అంటే
బింగో ఆడతాం నేమ్ ప్లేస్ లో అనిమల్ కింగ్ ఆడతాం కొ కొంటాం గూగుల్లో ఓపన్ చేసి అందుకేం చేస్తారా ఏమైనా అడగరా ఉంటార ఎక్కిరించకు నువ్వు
అడుగు
అవును ఉమ్మ్మ్మ్ ఒక్క ప్యాన్ మీద రెండు దోశలెందది?
ఒక పెనం మీద రెండు దోశల ఆ
అమ్మ్
ఆ కల్లు
నో తినేదది తినే
తిన్నేదా అప్పన్న మ రె ద వరిలా
హ్మ్మ్
మన తె ఉండ వాకి వేయించకూడతండి మ హ
తినేది రోజు తిం తింటాను క్లూ ఇస్తున్నా క్లూ అడుగు?
హ
ఉమ్
క్లు
అదేటి రోజు తింటా నువ్వు పొద్దున్న పొద్ జిమ్కి పోయేసోచ్చి. అంటే బ్రేక్ఫాస్ట్కి చానా తినేస్తారు ఏయ్ ఒక ప్యాన్ మీద రెండు దోశలంటే అది ఫ్లాట్ గా ఉంటది ఉమ్ గెట్ గట్టిగా ఉంటాదనుకో
ంట దోస ఓట్స్
ఆమ్లెట్ ఆ
ఆమ్లెట్ ఆ ఎల్లో ది వైట్ ది రెండు దోశలు అవి రెండు దోశలు అవి ఒకటి చిన్న దోశ ఒకటి పెద్ద దోసా అయ్యో
నెక్స్ట్
కాళ్ళు లేవు చేతులు లేవు చేతులు లేవు అంద గత్తేకి బో చాలా బట్టలుంటాయి ఏంటది
కాళ్ళు
చేతులు రెండు ఉండవు దానికి ఆ అందగత్తేకి కానీ దానికి చాలా బట్టలు ఉంటాయి ఏమది
ఎందబ్బ అది కాళ్ళు లేవు చేతులు లేవు బల ఉంటదా
భలే ఉంటది కాదు చాలా బట్టలు ఉంటాయి దానికి
బట్టలా
ఉం
ఉ చెట్టు కరెక్టా ఆ
దానికి లేర్స్ లేయర్స్ తింటారు కాడ అది దానికి లేయర్స్ లేయర్స్ ఉంటాయి అది నువ్వు తింటవు రోజు వంటలో వేసుకుని తింటారు వాళ్ళు సైడ్కి కూడా పెట్టుకుంటారు ఎయి సైడ్ కూడా పెట్టుకుంటారు లేయర్స్ గా ఉంటాయి లేయర్స్ లేయర్స్ గా ఉంటద టది కోస్తే వాటర్ వస్తే కంటిలో నుంచి ఉం
దానికి ఎందు బట్టలు ఉంటాయి
అది లేయర్స్ లేయర్స్ ఉంటది కదా అది ఒక్క ఒక్కొక్క బట్ట
ఎవరు నీకు ఇవన్నీ నేర్పించిండేది
ఎందుకు
ఫస్ట్కు వాళ్ళని రోడ్ రోలర్ కిందేసి తొక్కేయాల
ఓహోహో
ఎవరు నేర్పిచ్చినారు
ఎవరు నేర్పిస్తున్నారు అంటే నేనే నేర్చుకున్ను నాకొచ్చు కొన్ని
వరే వాళ
ఉం కాళ్ళు కాళ్లు ఉండవు కానీ నడుస్తది
బమ్
రెండు ఫుల్ తప్పలే కాలు ఉండదు కాని నడుస్తుంది ఓ కళ్ళు ఉండవు కాని ఏడుస్తుంది
యాదాన్ట్లో చూసి చెప్తునావు గూగుల్లోనా
లేదు నాకిది తెలుసు నేను ఫుల్గా చెప్తున్నాను నాకు నోరు తిరగట్లే
కాళ్ళు ఉండవు కానీ నడుస్తది
కల్లుండవ్ గాని ఏడుస్తుది
న్న పని ఎతుద ఆ క్లుూ
రోజు చూస్తావు పైన
ఆకాశం
ఆకాశం కాదు ఆకాశంలో ఏము ఉంటది
ఆకాశం కాల్ లేకపోయినా నడుస్తుది కదులుతది కళ్ళు లేకపోయినా ఎడుస్తుది వాన వర్షం పడతది ఆకాశం
మేఘాలు మేఘల్
అవేలే
అవలే పంది హ్మ్ పుట్టలోనే పుడుతుంది పుట్టలోనే చస్తుంది ఏంటది
చీమ
అబ్వ ఎంత వింతగా చెప్ప
కరెక్టా ఆ హలో కరెక్టా
మ్మ్
అందుక మేన్న తెలిగుండ రజ
అవ్వవా అవ్వ అవ్వ మ్మ్
నెక్స్ట్
నాలుగు కాలుంటాయి కానీ నడవలేదు మనిషి కూర్చు ఉంటే అస్సల్ ఆ
ఏ
మ్మ్
నా దగ్గరన్న ఇట్లా అట్లన్న ఆ
పో రా
క్లాట్ అన్ని తేజ్ దగ్గర అడుకో నేన ఎప్పుడో మూడో తరగతిలోని ఇట్లాంటివన్న చదువు వచ్చిన
మళ్ళీ ఫస్ట్ దానికి ఆన్సర్ చెప్పలేదే ఫస్ట్ క్వ్చన్ కి
అది ఓల్డ్ అయిన బైక్కిి స్టార్ట్ కావాలంటే కొంచెం టైం పడతది అట్లా నా మైండ్ కూడా
ఒబ బ ఒబ్బబా అందరికీ దారి చూపిస్తుంది కానీ అది మాత్రం కదలలేదు ఏందది
గాలి
కాదు అందరికీ దారి చూపిస్తుంది కానీ అది మాత్రం కదలదు
అందరికీ దారి చూపిస్తుంది కానీ అది మాత్రం కదలదు హ్మ్ చెట్టు
ఆ
చెట్టు
ఆ ఆది ఎక్కడ దారి చూపిస్తాది నికి
ఉహ్మ్ హు హు
పంది
అందరికి దారి చూపిస్తుంది కానీ అది మాత్రం కదలదు
ఏంటి
పింటి అంటే పండ్లన్నీ దానిపైనే పోతాయి
రోడ్
ఏ
అదేం చూపిది రోడ్డు దారి చూపిదు మనకి
దారి దారి చూపిస్తదండే నువ్వు రోడు ఎట్ల పోతావు రోడ్ అంతా తం దారే కదా
అవును అది నువ్వు చూపిస్తదనవ్ అదేం చూపిదు కదా ఇట్లా పోండి అట్లా పోండి అని చూపిదు
చూపిస్తాది
ఉమ్
పంది
ఉమ్ హు ఇష్టం
ఆ అడుగుతా ఉండు గుర్తు రావాలి కదా
ఉమ్
ఉమ్ ఉమ్ హు
వైట్ షర్ట్ కొనుక్కోవాలి ఒకటి
ఉమ్ వాడటానికి చిన్నది కాని ఇల్లంతా వెలుగునిస్తది ఏటది
దీపం
కాదు ఉండొచ్చు ఏమో అలాంటిదే ఇంకోటి మ్యాచ్ మ్యాథ్స్టిక్ అని ఇట్టలే
కాదు నీకు ఇవన్నీ ఎవరు చెప్పినారు చెప్పు
ఇప్పుడు గూగుల్లో లో చూస్త హా
నాకు తెలుసు నువ్ అప్పుటి నుంచి చూస్తానవ్ ఫస్ట్ నుంచి
ఇచి లేదు ఫస్ట్ నుంచి కాదు ఫస్ట్ మూడు క్వశ్చన్లు నావే మా నానమ్మ అడిగింది ఉమ్ ఉమ్ ఆప్
ఉమ్
ఆ అదే ఆకులేనిది చెట్లు హా హే
ఏమి
ఉండే చెప్తా
చేలుగు చదివేకి రాదను
ఏయ్ వచ్చు ఆకులు లేని చెట్టుకు పూలు ఉన్నాయి ఏంటది
ఉమ్ ఆ ఆ
రోజు రాత్రి చూస్తావ్
తెలిదు
రోజు రాత్రి పైనా చూస్తావ్ ఏమది
చందమామ
దానికి పక్కనా ఉంటయి సర్లే బాయ్ చేయ్ ఉ